హలో
అలో హలో
ఏం చేస్తున్నావ్.
ఏం చేస్తాలేనురా నువ్వేం చేస్తున్నావు.
ఏం చేస్తలే అక్క తిన్నవా.
తిన్నా నువ్వు తిన్నావా.
తిన్న
మాది ఈరోజు పప్పు రా మీది.
మా అది గోక కాయ్.
గోకరకాయ పిన్ని ఏం చేస్తు ఉంది.
కరుపు ఆయ పెయిన్ది.
కన్ఫాంగ్ గ పోతుందా పిన్ని
నిన్న నుంచే
ఓహో నిన్ నేప్పించారా
ఉ
ఆ అ మరి మీ అన్న ఏచేస్తు ఉండు
మా అన్న సినిమా చూస్తుండుఇంటికాడఉండి
ఏం సినిమార
మా అన్న జూషేదే ఏంటిది గోదావరి గట్టు పైన
ఓహో ఆ సినిమాన మరి మీ అందరు ఒక్కడు ఉండే ఆడు ఒక్కడు వేరు వుండేవుగ
మేమిద్దరమే ఉన్నాం ఇం రాజీవాలి ఇంట్లా
ఆహ శివగాడడెక్క వుండు
ఆ ట్రాక్టర్ కి అయిన
ఓ యామ్మ డాక్టర్ కోతుండా
ఆ
మీరు ఉన్నారు ఎందుకు
పైసలు ఏం వస్తల్లేవు ఆయన కొత్తగానే నేర్చుకుంటానికి పోతున్నా
ఓవల్ది
రవాన్నది
ఓహో గ్రేటె శనివారం రోజూ ఒస్తారు రా
శనివారం ఆ
ఆ
మరి ఏ కాలేజ్ చదువు తున్నావయ
ఆల్ఫా
ఆల్ఫా
ఆ
ఆహా మరి ఎప్పుడు రా జాయినింగు
ఏమొ మా అమ్మ ఇష్టం
జాయిన్స్ ఉంటాయి రా నాయన తొందరపోయి జాయిన్ గా
లేటుగ అయితే ఏమైతది
మళ్ళా సీట్లు ఉండొద్దు నీకు
ఏం సీట్లు
కాలేజీ లో కొన్ని ఇంతవరకు అనేది ఒకటి ఉంటదిరా
ఆహా
ఆ అందుకనే తొందరగానే పోయ్యి జాయిన్ గా లేపు పోతే నువ్వు కాలేజి కి ఇంకా కొంచెం లేట్ పోయినా ఏం కాదు కానీ ఫస్ట్ అయితే అడ్మిషన్ ఎసిర కాలేజ్ ల
ఆహా
గట్లా
ఊహు
మళ్ళా ఇంకా లేటుగా పోయినావు అనుకో సీట్ దొరకదు
ఉమ్
అట్లా, మరి నువ్వు ఒక్కని వేనా మీ ఫ్రెండ్స్ అందరు ఎటు
ఊ ఎవరి గురించి మనకు తెల్వదు
ఓ యమ్మో ఒక్కనీవే పోయి ఒక్కనీవే హాస్టల్ ఉం టావూర ఓ మీ ఫ్రెండ్స్ ఎవరు లేరు
ఆ మా ఫ్రెండ్స్ పోయనా దాంట్లో నేనే పోను
ఏ ఎక్కడ పోతున్రు
ఇద్దరేమో గది గి ఏమంటారూగా దాన్నీ అదేమో అంటారు హాస్టల్ పేరు వస్తలేద నాకు ఉమ్
తన హాయ్
నల్గొండలనే హాస్టల్ పేరు ఓస్తలేదు గీతం జల ఏదో హాస్టల్
ఆహా ఇంకా మీ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవ్వరు లేరు
వల్లతోటే ఉంటా నేను
ఉంహు ఒక్కను సింగిల్ గా పోతా అంటావు ఇగ
ఆ సింగిల్
ఆహా ఆ అబ్బాయి కెట్టుందంటారా మీ ఫ్రెండ్ ఏనా ఆ అబ్బాయి మీ మీ సీనియర్ ఆహా తీస్ ఎక్కొచ్చరా ఆ అబ్బాయిని ఏముంది ఏం లేదురా ఆ అబ్బాయిని తీసుకోచిర్ర
సీరియస్గానే ఉందంట ఆయనకు
ఓ అవునా ఏ రెం గల్ల గూడామా
నల్గోండ
గల్లా గూడెం ఏ ఇగ
ఏమో గల్లా గూడెం కాదంట నే నాదే అద ఏదో హాస్పిటల్ అన్నాడాయనా ఐకమ్ ఐక్రామ్
ఉహు మీ మరి మీ కొడుకు వాళ్ళు కొడుకు బిడ్జ వయర్ లో ఇప్పు టైమ్ పాస్ యితు నాదిరా మ్ టైమ్ పాస్ అయితుంద ఆ మరి
మ్
టైం పాస్ అయితుందా మరి ఆ గద్దాలు ఉండే అప్పుడు
యా గద్దల్లునా ఇంకేం రాకపోయేది ఇక్కడ
వస్తారు గారా అప్పుడప్పుడు ఎంతయినా అనవసరంగా పోయిర్రా
అవును
మ్
ఎక్కడ పందలేక పోయార్
నిజంగా
అ
పోరనుకున్నార నాయన నేను పొయ్యరు బానే ఆ
చిన్న హటలే అనుకున్నాను నేన్ గిట్లా
నే నేను కూడా ఫస్ట్ అదే ఫస్ట్ నాకు ఫోన్ నాకు ఫోన్ చేసినప్పుడు అడిగినా కూడా పోన్ అన్నది రా హ ఆ
ఆహా
మ్ సడన్ గా పోయిర్రు ఆళ్ళు అయితే
అనీదన్నక్కడయన మంచిగా
ఆ ఇంగేముంది ఏకనారాయణ మంచిగా తింటారు పంటారు
బా ఊ మ్ మ్ మా రాజా రాజా
అదే బ బతుకైతాది తిక్కలు ఇల్లు ఏ వెస్ట్ ఇటుగానే
కుటీన్న వెట్టిపోర్రా
ఆ
చార్జింగ్ స్కూటీనే ఈడ్నే పెట్టి పోయారు కార్నేపోయారు
కారు తీసుకొని పోయిండ్రా ఇళ్లు
ఆ
ఆహా ఇప్పుడు అంత సామాన్ తీసుకొని పోయిండ్ర లేదా అంటే ఉత్తిగా సామాన్ వేసి వస్తా అని
ఇంకేమో మరి సమాను తీసుకోపోయిరు ఇంకా రాలే నిన్న వేపోద్ది వాళ పదింటి
ఓ అవునా పెద్ద డీసీఎం డడిసీఎం లాంటి తీసుకొని పోయ్యిర్ర
ఇంగ కారాన్న వెస్కో పోయ్యిర్ర అండి
కార్లు ఏమేమి వేసుకొని పోయ్యిర నాయన ఏం పడతయ్ ర కార్ల మాఅయి తే రెండు గిన్నెలు గిలాస్లా ఈ సామాన్ పడ్ కానీ బెడ్షీట్లు అవన్నీ పడతాయ
ఇంగ ఫోన్ లోకి మళ్ళ ఒక రోజు వచ్చి మళ్ళీ ఒక రోజు తీసుకపోతట్టుంది నిన్న మంచిగా ఉన్నట్టున్నటుంది పక్కన పోయినటుంది
అయినా ఆయన ఏం పని చేస్తాడు హైదరాబాద్ పొయ్
నాకు అదే డౌట్ వచ్చింది రాజ అన్న పోయి ఏం చేసాడు అసలు ఆడ
ఇంక అదే డౌట్ అందరికి
అసలు ఇప్పుడు మళ్ళా ఫీజులు ఆ గద్దగానికి
ఆ ఆస్టెల్క్ మళ్ళ
ఆ గద్దను ఎందుకు దోల్తరు రా హాస్టల్కి నేను అంటున్నది ఇప్పుడు రూమ్ రెంట్ మళ్ళా నా ఇప్పుడు ఒక్క ఆడ ఎల్ కేజీ యూకేజీ అయినా గనీ మస్తు పైసలు అవిఏమంటారు అ స్కూల్ కి
హు హు
ఈ యన్ని ఎట్ట తీస్తారు అసలు
రోడ్ల మీద తిరిగి సంపాదిస్తాడు అంట మరి
సంపాదిస్తారా ఆయన రోడ్ల మీద తిరిగి నాకు అదే అర్థం అయితలేదు
ఎట సంపాదిస్తావన్నా అంటే అడికిపోయినంక ఏట సంపాదిస్తావురా అంటే అదికిపోయినంక ఆలోచిద్దాం
అని అంటుంద
ఆ
ఓ యమ్మో మళ్ళ వస్తారు అళ్లు ఆమె ఎయిట్లోకి పోయి వతుంది
ఆమా తులకే పోతుందండి
మొత్తం గాల్లో మేడలు కడుతుంది ఆమె
అసులు ఉల్లాట నాలకు ఎక్కువ అయినాయి
అవును
చార్ రొంపాల్ దచ్చా వారయానా ఓవలాడుతున్నారిగా ఆయనకు ఉమ్
ఎంతోచ్చినాయి ముందుర పైసల్.
ఏమో అక్క
మీకెంతోచ్చిన్నాయి.
మాక్ గిట్ట తెల్వదు మా అయ్యే చెప్తాడు.
ఓ మీరే కొత్త ఫోన్ అయితే కొన్నాడు గదా, ఇరవై ఆరు వేలు పెట్టి ఆడు.
ఆ కొన్నాడు.
మూడు పైసాలై, మూడు ఫోన్ల ఇగా.
ఆ
నీకోటి, ఆన్కి ఇంకా
మా డాడీ కి
ఆహా
ఉమ్
మా డాడ్ ఫోన్ చేస్తుండు ఏందో నాక్ ఇంకా.
ఏమో
ఏంటి తింటుర్రా.
మ్యాంగో
మ్యాంగోవ్స్ బాగా తింటుర్రు ఏందీరా, ఒక్కటి గుడా ఇస్తలేరు మాకు.
అటు వచ్చినప్పుడు తెస్తలే, మా ఇంట్లో మంచిగున్నాయ్ పనిజెయ్యయ్.
అమ్మో మీర్ అసల్ ఇస్తాన్ గుడా, ఇస్తలేర్ రా అసలు మీ మడికాయలు ఉన్నాయంట, మాక్ ఇస్తనే ఇస్తలేరు.
తెస్తం తెస్సం.
ఓ యమ్మో మా అయ్య ఫోన్ చేస్తుండురో, ఆగరో ఒక నిమిషం.
సరే కట్ కాలే, మళ్ళా మాట్లాడాల కట్ట అయితే. నీ యమ్ కట్ గాలే ఏ కాలే, కట్ కాలే
అ
విఠల్ దా ఏం పంచదమా హలో అ మా నెంతో
అ
పది నిమిషాల్ అయింది కరెక్ట్. హలో హలో
ఆ చెప్ ర్రా
పది నిమిషాల్ అయింద్రా.
సారే
హ్మ్
ఆ
సరే